ఎప్పులేే
పెట్టావా అవే
లే
నైట్ ఏం చెప్పావ్
పడుకొని ఉన్నా నేను ఇప్పుడు లేసినా
కాదు అవి పెట్టావా
అవును అదే
వాయిస్ కట్టవుతుంది అకౌంట్ నెంబర్ పెట్టావా పాపది అంటి
అ తెగ
మీవి విండోస్ వేసేసి మాట్లాడ ఏందో వాయిస్ కట్ అవుతుంది నా వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా
నాకేం విన్పిలా నీది అసలు
ఫ్యాన్స్ ఆఫ్ చెయ్
ఫ్యాన్స్ ఆపాలా
హలో
ఆ ఇప్పుడు వినిపిస్తుంది
వచ్చే
అట్లే మీ ఫ్రెండ్ నెంబర్ పెట్టి నాకు వాట్సాప్ లో దానికి చేస్తా
ఓకే పెడతా ఉండు పెట్నా జూడు
ఉమ్ ఏ ఇంకా ఏం నైట్ పడుకోలేదా
లేదు మిద్దిపైన పడుకున్నా ఇ సల్లాగ ఉన్నింది
దోమలు కర్సెలా
దోమలు కూడా కింద చల్లగా ఉన్నిందా నాకెందుకు నాకెందుకు నిద్ర రాలేదు అందరూ బాగా నిద్రపోతున్నారు నే నిద్రే పోలే టు వరకు మేల్కొనే ఉన్నా
అందరికంటే లాస్ట్ పనుకుంటే నిద్ర రాదు అందుకే
కాదు మధ్యలో పడుకున్నా
అట్లా కాదు అందరి నిద్రపోయిన ఇంకా మనం పనుకుంటే మనకి నిద్ర రాదు అందరితో పాటు నిద్రపోవాలి
ఇప్పుడే ఫోన్ పెట్టాన్నా రాలా ఫోన్ చూసామంటే ఇంట్రెస్ట్ రాలా
ఇదేందవా
నేను నిగర లేచందే ఇప్పుడు
తిన్లేదు అయితే
ఆహా లేదు
అదే కదా లేచ తి మళ్ళీ అేంద నాకురాక్ వచ్చింది నైట్ కూడా ఎన్ని సార్లు చేసా క రిటర్న్ కాల్సలా నాకు ఎంత కోమ వస్తుందింటే
ఆ ఫోన్ సైలెంట్ పెట్టేసి పడుకుందా సన్నే అయితే నా ఫోన్ సైలెంట్నే ఉంటంటంది
ఆ మళ్ళీ కాల్ చేసిన తర్వాత మెసేజ్ చేసాము మంచిగా
ఉ కొంచెం దగ్గర పెట్టుకని మాట్లాడుకో
దగ్గరే ఉంది పోను
కి పీడం లేదయా
ఏను అ సరిగా వినిపందిట్లా
ఓ
టాస్క్ లో వచ్చాయా
వచ్చినాయి నికు
అ నాకేం రాలేదే
ఆ ఫ్రెండ్కి వచ్చినాయి నాకేం రాను
ఆ కాద అది మనీ పడుతుందా
ఇ
కాయి స వస్త ఆ దృష్లాకపోతే
సే సా ఆపిలదే
అకౌంట్ నంబరా ఏ
అదే మనీ వస్తాయి ఆ పిల్లాకే
అకౌంట్ నంబరు అలా అకౌంట్ నంబరు
న అడ చెప్తా తీసుకోమని చెప్పి అకౌంట్ ఉంది
అ
ఫోన్ పే మాత్రం లేదు ఆ పిల్ల ఏం చెప్పింది నీది పెట్టు అనింది మాకు పెట్టేది అట్లా సరిపోద్దు నీదే పెట్టంటే లేదు నాకు ఫోన్ పే లేదు అనింది సర్లే ఏదోటి చేద్దాం లే అని గమునైపోయ వస్తే ఇంగ లేకపోతే లేదు
డబ్బుల్ వచ్చినా కూడా వాపా ఫీలా
ఉ ఆప్పులకిష్టా
నువ్ ఆకో నువ్ తగ ఆభస తీర్కోడి
మే దగ్గర పెట్టుకొని మాట్లాడమే కొంచెం కూడ వినిపియలా
అదే నువ్వు సగం ఆ పాప కొంచెం తీసుకోండి ఆ పాప కు ఎందుకు
ఆ పిల్ల ప్రెగ్నెంట్ మే ఇద్దామని
ఫ ఫస్ట్ అమ్మా ఫస్ట్ ప్రెగ్నెంటా
ముందు మన ఎంత శుభీష్ నాడు వీడు బెంగళూరుకి వెళ్ళా కదా అ
ఆ వెళ్లావు
అప్పుడు పాప పుట్టింది నైన్ మంత్స్ వచ్చి ఒక నైన్ డేస్ కి చనిపోయింది ఆ
వాళ్ళ హస్బెండ్ మంచోడా
ఉమ్. మంచోడే కానీ ఎక్కడికి తీసుకొని పోడ్ నువు ఏమి చేయడు అని చెప్ప అంటుంది
అడగమను అట్లా వాళ్ళ ఇంటికి రా వస్తుందిగాదా మి
కదా ఏం పట్టించుకోడూ
జగి త త ప
మ్...
నే నేను పెట్టేనాస జోరుకి కుతలే అట్లేేడం ఒకొక్క సారి ఆడగమనలెగా జరు కి. బ ముందే అస్సలు బయిటికి పోదామంటడు మ్
అయినా కూడా నాకు పని ఉంది అని చెప్తాడు అదే చెప్తా అంటుంది బయటికి పోయిందీ నేను ఆ పిల్ల ఉన్నప్పుడే అంటే ఇంటర్ లోనే లాస్ట్ ఇంటర్ అయిపోయినాక లాస్ట్ అసలు పోనే లేదు నీతో తిరిగిందె మళ్ళీ ఎక్కడా తిరిగింది లేదంటే
పాపం
అదే కదా నా గాని వాళ్ వస్తె బీపీ లేస్తుంది ఇంకా
నీ బావ ఇంకా టాక్సిక్
బయటికి తీసుకొని పోడు అదంతా ఏ మీకా వెళ్తా కే ఇయినా స ఎ
ఇప్పుడు ఉండేదా దాటి పందికా
మ్.. ఆ ఉండదు
ఏమైంది నువేం తినకపోతే వాళ్ళడగరా ఎందుకు రాలేదు ఏమి
వాళ్ళకి ఇంకేం మిగిలిపోతుంది వాళ్ళు ఎందుకు అడుగుతారు
మా ఇజ అయితే టిఫిన్ తినకపోతే ఆ బండికి పోతన తెలుసా ఏమ్మా రాలేదు వాళ్ళకన్నీ చెప్పి మన ఇద్దరు
అడుగుతారు వాళ్ళు కూడా కానీ తెలుసు మదని
అమా నాయర్వాజు తినకు ఉప్మా అంటే ఇష్టం తెలుసా ఆయన మా ఇంట్లో చేస్తే
ఉప్మాదింటవా
బా తింటా ఉప్మానే
బావుంటుంది కానీ నేను చక్కెర ఏసుకుని తింటా
ఆహ్ చక్కిరసం అక్కేలేంట
ఎంత బాగుంటుందే.
మా సైడ్ అట్లా ఏం కాదు నేను ఇక్కడికి వచ్చాకే తెలిసింది చెరకు రసం ఉంటాదని.
బాగుంటుంది. ఉమ్
కేమైంది. సరే నేను మీ ఫ్రెండ్ దానికి చేస్తా.
నేను చేస్తా ఉండు ఒకసారి దాంట్లో నుంచి నీకు. ట్రై చేస్తా. నీ నెంబర్ కి చేసెదా ఈ నంబర్ కి చేసెదా.
నా నెంబర్కిచేయి.
ఓ అ